నమస్కారం అండి
ఆ నమస్కారం అండి ఏం చేస్తున్నారండి తిన్నారా అన్నం
తిన్నా ఇప్పుడే తిన్న ఇంతసేపు
ఏం కూరా
ఉల్లిగడ్డ కోడిగూడ్ల చారు
ఉల్లిగడ్డ కోడిగుడ్డు చారా
కోడి గుడ్ల చారు చేసిన తిన్న
మ్మ్ మేము కూడా కోడిగుడ్లకు కురే వండుకున్నాం ఉల్లిగడా కోసి కొట్టి పోసుకున్నాం అన్నట్టు
అవునా
మ్మ్ ఏం చేస్తున్నారు మరి
ఏముంది జాలీగానే ఉన్నాం
మ్మ్
ఏం చేస్తున్నారు ఎండలు ఎట్లా కొడుతున్నాయి మీ దగ్గర ఎండలు
ఫుల్ ఫుల్లు తున్నాయ్ హైదరాబాద్ కెళ ఫుల్ వర్షాలు కుడతాన్నాయట మా సైడ్ ఫుల్ ఫుల్ ఎండలు కొడుతున్నాయి
అవునా మా సైడ్ కూడా ఎండలు బాగానే కొడుతున్నాయ్
మ్మ్ ఎందుకు కావచ్చు మరి ఇంతగానం అట ఎందుకు వర్షాలు అటు నుంచి ఇటు వస్తారకే పొలలున్నీ చేదుకోవ స్తాయి అప్పటికి ఇగ ఫుల్ గా కొడ వస్తాయ్ అన్నట్టు వర్షాలు కొట్టి ఆ ఒడ్డు చేతికి రాకుండా చేస్తాయి అన్నట్టు
ఆ హ
మ్మ్ ఆ వర్షాలు ఇప్పుడు ఇటు కొట్టి ఈ అప్పటికి కలాలప్పుడు ఈ వర్షాలు అడిపోతే అయిపోవు
అయిపో కానీ మనం చెప్పింది వర్షాలు వినవ్ కాబట్టి వానదేవుడు వినడు కాబట్టి ఇంకా కోడ్తనే ఉంటాడు
ఎ ఇప్పుడైనా అట్లనే ఇగ పొలాలు వచ్చేటప్పుడే వర్షాలు పడుతాంటేయి అంత ఆగమాగం చెత్తంటాయి
మ్మ్ హు
మ్మ్ చెప్పండి ఇంకేంటి విశేషాలు
సైడ్ తోటలే రా పోతున్నారా
ఆ ఆ పోతున్నారు ఎండలకు భయపడిక పొతుగాల పోయి మధ్యాహ్నమే వస్తారు
ఆహా
మ్మ్
ఎంతొస్తున్నాయి కూలీ డబ్బులు ఎంత ఇస్తున్నారు వాళ్ళు తోటలు ఎరపోతే
మూడు వందలు మూడు వందల యాభై అంటే యాభై రూపాయలు వాళ్ళ కిరాయి కంటే మా ఊరి లు లెవ్వన్నట్టు తోటోల పత్తులు
ఆహా
కూరికెళ్తారు అన్నట్టు వెహికిల్ పట్టుకొని ఓ పది మందా ఇరవై మందా ముప్పై మందా ఓ వెహికల్ పట్టు పోన్ పోయి వేరే ఊళ్ళ ఇగ పొద్దుగాల ఆరు గంటలా పోయి మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికి వస్తారు అన్నట్టు ఇగ వాళ్ళకి రోజు మూడు వందల రూపాయలు ఇగ ఒక్కటేసారి ఇస్తారు అన్నట్టు వారం రోజుగా అంటే వాళ్ళ తోటేరుడు అయిపోయింది పత్తేరుడు అయిపోయింది అంటే ఇస్తతారు అన్నట్టు డబ్బులు
ఆ హా
ఇయ్యరు డబ్లుు
ఆ మీర వెళ్తా ఉంట్రా అండి తోటార
ఆ మేము వెళ్తాలేమండి ఎండ బాగ కొడుతుందిండి ఎండకు భయపడి ఇంటికనే ఉంటాను
అవునా ఇంకేంటి విశేషాలు ఏమున్నాయి పత్తులు గిట్ల ఎం పెట్టారండి మీ దగ్గర
పెడతారు గానీ ఈసారి ఈ వర్షాలు బాగ కొట్టుడు వల్ల తొందరనే అయిపోనియి ఎప్పుడైనా వదిల్లే దాకా ఆ పత్తులు, తోటలు ఏరినా ఇంకా ఎప్పటికుండేదన్నట్టు.
ఆహా
బాగ్గోట్టుడు వల్ల ఇగా పత్తులు తొందర ఖరాబ్ అయిపోయినన్నట్టు.
ఆహా
ఈసారి మిర్చి గూడా ఎక్కువ పెట్టలే. ఎవ్వలో ఒక్కరు మా ఊల్లే ఇద్దరో, ముగ్గురు పెట్టినట్టున్నారంతే.
అవునాయి సార్ ఎక్కువ పెట్టలే కాబట్టి పంట కూడా చాలా అరగే త ఎక్కువంది ముప్పై రెండు వేల అ టాకింటారు
ఆ మిర్ మిర్చికి ఇక ఇప్పుడు పెట్టనోళ్ళు తలకా బాదుకుంటాన్రూ. అయ్యో మేము పెట్టినప్పుడు రేట్ లేదాయే, ఇప్పుడు మేమ్మ్ ఇక లేదు రేపున్నది, అని
స
అట్ట జేత్తారు
అవునవును
సరిగా మనం గూడా మో అంటే మో అప్పుడు రెండు వేలకు కింటుంటేనే రెండందల రుపాలు. రెండు ఆ ఇరవై వేలకు కింటా తింటుండా రెండొందల రుపా పలవాడేది ఎప్పుడు ము ముప్పై వేలు, ముప్పై ఐదు వేలు, నలభై వేలు అంటే నాలుగు వందల రూపాయల కిలోనా కొనాలి ఇగ తప్
ఆ కొన్నాళ్ళగు ముందుకని పెట్టుకుంటే ఇంకా బెటర్ అసలు
ఊహు
ముందుకని పట్టించుకుంటే రిగా తగ్గుతుందో తెలియదు పెరుగుతుా ఇంకా పెరుగుతుందినీ తగ్గదు ఖచ్చితంగా నమస్తే కొనే మడ పెట్టుకుంటే బాగుంటది
ఇప్పుడు ఇగ మన దగ్ దగ్గర దొరకోగాని ఇక వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చాం. డైరెక్ట్ మార్కెట్ కే పోతారప్పుడు, మిర్చెక్కువ అమ్ముడు పోక బండ్లల్లో వేసుకోనొచ్చి ఊరూరు తిరు
ఆహా
హ్మ్మ్ ఇప్పుడు ఇగ రేటు బాగుంది గాబట్టి ఊక చిల్లర చిల్లర అమ్మకుంటా డైరెక్ట్ మార్కెట్ కు పోయి
ఆ
ఇగ అమ్ముకోనొత్తరు ఇగ
అదే అదే
ఊ హ్మ్మ్ ఇప్పుడే మా పక్కింటి వాళ్ళు లోనాట అక్కడ వేరే కాడ లోన్ ఇస్తారట. ఇంటి పన్ను పట్టుకొని పోత్ తే లోన్లీస్తారట, ఆ లోన్ గురించి అటో నిండా మంది బోతారు.
అవునా అదే మా ఇంటిక అంటే దిరాక్షరం కూడా తిరుగుతున్నార అడ విషయం తెలిసింద నేను దిన మలా తీసుకున్నాారన మాటా
ఆహా
కానీ వేటికో చెప్పలేదు లోన్ కోసము దీనికోసం ఈ మధ్యలో మొత్తం లోన్లే చేస్త స్తా ఉన్నారు కదా దానికోసం కావచ్చు అని అనుకున్నా లేకుంటే వందరుల కార్లు కోసం వీట్లా కావచ్చ అని అనుకున్నా
హ్మ్మ్
ఉ
అయితే ఇప్పుడు అమ్మాయి మా ఇంట్ల నుండి పోతాంటే, ఇటు కంగారు కంగారుగా పోతారీ. ఏంటిది ఏంకథ ఒకసారి చెప్పరాదేంటిదో అని నేనడిగితే ఇట్లా ఇ ఇట్టు పన్ను పెట్టితే లోన్ ఇస్తాండట, అక్కడికి పోతున్నాం మేము అనంటే గరింది గట్ల గట్లట్ ఇస్తారు గిట్ల ఎట్లు ఇస్తారు అసలు గదానికి ఏంది లోన్ ఇచ్చారంటే ఇస్తారట పోతానం మేము చాలా మంది ఇమే ఉన్నావు అని ఉన్నది
ఓన్లీ ఇండిపెండెంట్దు ఇండిపెండెంట్ కాదు గానీ మాముూలుగా ఆధార్ కార్డు కూడా గుర్తింపు కార్డు ఓ రేషన్ కార్డు రేషన్ కార్డు ఉన్నా లేదంటుంది కానీ గుర్తిం కార్డు ఆధార్ కార్డు అయితే ఇవితే కంపల్సరీ తీసుకెళ్తా అంటా ఉంటారు వాటి మీద కాని వీళ్ళకి చెప్పడం మాత్రం ఇంటి పేరు అంటే ఇంటి పన్న అని పేరు చేసేదేమో అంటే అన్ని తీసుకుంటానమని అనుకుంటారు అనేసి చెప్పట్లేరునమాట మీకు కొత్త కంపెనీ
ఆ ఇది కొత్త కొత్త అంటే ఇదిద వరకు పాతది గాదట
ఆహా
ఇది కొత్తగా పడ్డద అనింటే అ ఇట్లా కూడా అని అనుకున్నా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోతుంది
ఆహా
లడ్డు ఫ్యామిలీ మొత్తం ఆటో ఎక్కేశారు
అవును అవును
హ అయితే మొన్న నట ఈ గా ఇంది కదా బ్లాక్ బ్లాక్ ఉంటాడు చూడు
బ్లాకా
ఉ హు
ఎ ఊరు ఆ ఎక్కడ ఇక్కడేనా ఆహా
అక్కడ షాప్ పక్క మటి ఉంది చూడు
ఉ మా
ఉ ఇ స్వర్ణలత
ఆ
అయితే ఆమెనట ఈ లడ్డా అడిగిందట కదా
ఆ హ
లోను లోన్ అంటే ఆమెను అడగలేదట వాళ్ళ భర్త భర్తను అడిగిందాట ఆ బ భర్తను అడిగి అన్నదట కదా గిట్లా లోన్ ఉన్నది ఆ తీసుకుంటావా మరి ఆ నీకా ఎన్నొద్ద అయితవ నీ పేరు మీద అయి చెరిసగం తీసుకుందాం అని చెప్పిందాట చెప్తే ఎట్లా అయితే అట్లాయ నాకు కూడా కొంచె ఖర్చులకి కావాలి దులుపడానికి పెరుగులురుతానికి గిట్ల డబ్బ అప్పులు కూడా లేవు నా చేతిలో సరే అని ఆయన కూడా ఒప్పుకొని అన్ని పట్టుక రమ్మంటే ఈమె పనికిళ్ళిన చూసి ఆయన అన్ని పట్టుకొచ్చి ఈకి ఇచ్చిండట
అయ్యో
ఆ తీసుకు తీసుకువచ్చి ఇస్తే ఆయన సార్ ఏం చేసిట అన్ని లాగిన్ చేసి పెట్టినట పెట్టి సివల్ గ ఇట్లా అని సూయిస్తాన ఇక రేపు బ్యాంకుకిరమ్మని చెప్తే గా ప్పుడు పోయి ఇక ఈమె తోటికి అప్పుడు అడిగింది అట మరి రేపు బ్యాంకు రావాలన్నట మరి రేపు బ్యాంకు వస్తా నువ్వు నువ్వు అంటే దేనికి బ్యాంక్ ఎందుకు ఏంది అది ఇదని అడిగిందట
ఆహా
అడిగితే ఆహా ఇట్లా డబ్బులు తీసుకుంటా ఉన్నాడు అన్ని తీసుకొచ్చి ఇచ్చిడు ఆల్రెడీ పెట్టినా లాగిన అయిపోయింది సివిలింగ్ కూడా వచ్చింది బ్యాంకు పోతే డబ్బులు పట్టుకొని వచ్చుడు అని అనగానే ఇక ఈమె ఆ ఎక్కడ డబ్బులు ఏం కతా ఎవళలు నీ చెప్పంది ఎవలు నీకు చిందే ఎవ్వలు అని ఆమె గొడవ చేసింది అన్నట్టు
ఆహా
ఆ అట్లా చేతే ఇగ నేను రాను నేను చెయ్యను నాకెందుకు నాకు అవసరం ఉంటే నేను తెచ్చుకు కుంటగాని మీ ఇష్టమ ఏది అది ఇది అని ఆయనను ఈమెను ఇద్దరిని వేసిందంట దరువు ఆ అంత తెలివకుండా మెయింటైన్ చేస్తారు అన్నట్టు ఇప్పుడు ఆ తెలవకుండా తెచ్చుకుందామ అన్నా ఇప్పుడు ఆమె ఓన్లీ ఒక నామకే ఆయన పోవాలంత
అంతే అంతే ఆడవాళ్లే మెయిన్ కంపల్సరీ మెయిన్ కా ల వాళ్ళే కాబట్టి తెలవకుండా తెచ్చుకునే అవకాశం లేదు
అవ్వట్ల జరిగిందట అట్లా ఇట్లా కూడా చేస్తాంది అన్నట్టు భార్యలకు తెలవకుండా భర్తలకు భర్తలకు తెలవకుండా భార్యలకు అవసరమా అయ్యాన్ని
అవునా చాలా చేస్తున్నారు అట్లా అసలు
ఉ ఏడ బ్యాంక్ ఓపన్ అయితే అక్కడికి ఏడ బ్యాంక్ ఓపన్ అయితే అక్కడికి పోయి ఎక్కడ తేత్తారో ఓయ్ ఏం చేత్తారో ఏడ కడతారో
నిన్న మా బాబు అటు సైడ్ ఎల్లిండు ఏంటా ఇయాల ఒక్క రోజు కాపాడమ్ అమ్మా మీ అబ్బాయిని మేము ఇంటి దగ్గర ఉన్నట్లేము ఊరికి వెళ్తున్నాం ఆయన ఊకె హౌస్ ల తొంగి చూస్తాండు వాటర్ దాంట్లో ఆడుతాండు అని చెప్తుంది
ఉ ఈమె పక్కింటి టమె పక్కింటి ఆమెకి కమ్మలు పోయినాయి కదా తెచ్చుకుంటదట తెచ్చు కొని కమ్మలన్న చేయించుకుంటా ఇక అవి పోయినట్టే ఇగ యవల బో అదో ఇదో అని తిడతాంది
ఆహా
మ్మలు లేకుంటే నాకు మంచిగా అనిపిత్తలేదు కమ్మలు తెచ్చుకుంటే అవి తెచ్చుకొని అంటే ఇక్కడ తెచ్చికడతారు ఎట్లా తెచ్చికడతారు ఇవన్నీ అంటే నేను పక్కకు పెట్టుకున్న ఒక ఇర్ ఇరవై వేయిలు నాకు భయమే అయితాంది కానీ వీళ్ళు బాగానే తెతారు అంటది ఇప్పుడు ఇమేం తక్కువ తకువ తెచ్చింది ఇప్పుడు గుప్ప ఆడ మొన్న రోన్ ఎత్తుకొచ్చింది ఇటు మహిళా సంఘం ఇటు మళ్ళీ ఇది
ఆహ ఎట్లా కడుతది అసలు ఆమె ఇంటికనే ఉంటాంది మల్ల ఇటు పోకుండా
ఉ గంత ధీర మీద ఉన్నారు
మామో ఇద్దరిద్దరు చేస్తేనే ఏళ్ లేదు ఒక్కొక్కరు ఇంట్ల అట్లాంటది ఒక్కర ఏనా డబ్బులు ఎక్కడ వస్తాయో ఎట్లా చేస్తారో అట్లా రొటీన్ ఎట్లా మైంటైన్ ఎట్లా చేస్తారో అర్థం కావట్లేదు
వీళ్ళకి తగ్గట్టు ఇప్పుడు పక్కూరు ఉంది కదా ఆ పక్కూరోళ్ళు కూడా ఇక మరి వాళ్ళు అసలు అప్పుడు మహిళ సంఘం ఎత్తుకోమంటేనే వామ్మో మేము ఎక్కడ కట్టాలి ఎవరన్నా వాడ్డికి ఇత్తం వాళ్ళ నెల నెల వడ్డీ ఇచ్చేటోళ్లయితేనే మేము డబ్బులు తీసుకుంటాం అది ఇది అన్నారు
ఆహా
తెగబడ్డారు వాళ్ళు అసలు నాకు చిత్రం అయితాంది
అవును ఎంత సేపు ఒక ఐదుగురు ఆడోళ్ళు వేరే ఊరోళ్ళు ఇటువని వస్తారు కదా పట్టుకొని ఐదుగురో ఆరుగురో ఉన్నారు వస్తారు ఎవరింటికో అనుకున్నా అట్లా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చిర్రు
వాళ్ళందరట వాళ్ళందరూ ఎత్తుకుంటారట
తని మీద ఏమైన్నా బట్టలుకి ఏసిరేమో నేను అనుకున్నా సైలెంట్గా ఉన్నా ఇగ
ఇప్పుడు ఆటో పెద్ద అటో తీసుకొని ఎంతారు
ఉహా
ఇట్లా తయారయ్యారు అమ్మో ఇంత భయం లేదు భక్తి లేదు ఆ
వాళ్ళకి అసల ఆ టైం చూస్తున్నారా